హలో హలో నమస్కారం అండి వినిపిస్తుందా
ఆ విపిస్తుందిరా బాగున్నావా
ఆ బాగున్న మీరు బాగున్నారా
ఆ
ఏం చేస్తున్నారు
కాలింగ్ ఆ రా
తిన్నారా తిన్నారా
ఆ మధ్యాహ్నం తిన్న
ఏం వంట చేశారు దోసకాయా కరీనా పచ్చడినా స అదే ను ఎస అే వినిపిస్తుంద అండి అే నేన ఇవాళ ఏం వంట చేయలేదు ఆన్ నైట్ చికెన్ ఉంటే అది అదే నైట్ చికెన్ ఉంటే అదే తినొచ్చాను మార్నింగ్ మా స్నేహితురా అ నిన్ను పుట్టినరోజు చేశాను నైట్ కేక్ కట్ చేపించాము అయితే వా అమే పార్టీ ఇచ్చింది మాకు ఈ రోజు ఆఫ్టర్నూన్ బిర్యానీ
ఉహు
బాక్స్ ఏం తెచ్చుకోలేదు బాక్స్ ఏం చేస్తున్నారు మరి ఇంకా అందరు తిన్నారా అందరు బాగున్నారా
ఆ ఆ
ఎం చేస్తున్నారు మీ పిల్లలు
టీవీ చూస్తున్నారు ఇంట్లో నేను బయట కూర్చున్నా
ఆ అందుకేం చెప్ద్దాల వినిపిస్తలు
ఆయి అయితడ మెయిన్ రోడ్ మది
ఆ అర్థం కాలేదండి
అది మెయిన్ రోడ్క ఉంటది రూము సో వెహికల్స్ బాగా జరుగుతాయి
ఇంకా ఏం చేస్తురు సీరియల్ చూస్తారా మీరు
చూడను
ఏం సీరలు చుస్తారు
చూడను చూడను
చూడరా
నేం సీరియల్స్ చూడను మూవీస్ కూడా తక్కువే
అవును నేను ఇవాళ ఒక మూవీ యూస్ జనుము నేను ఇవాళనే ఒక సినిమా చూశాను
డెంఖినో
సూర్యా సూర్య వాళ్ళ వైఫు ఉంటది చూడండి ఆమ పేరు ఏం పేరు పెద్ద కళ్లు ఉంటయి జ్యోతిక వాళ్ళ ఇద్దరిది మూవీ సినిమా చూసాను బాగుంది సినిమా స్టోరీ అంటే వామోన్ ఆ మొదటగా హీరో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు కాలేజీ లో ఆమె వాళ్ళ ఎంపి కూతురు ఎంపి కూతురయితే వాళ్ళ నాన్న వీళ్ళు అ కాలేజ్ అన్నమాట కాలేజ్ లో ఉండి నువ్ ఆ అమ్మాయి చాలా సిన్సియర్ గ ఉంటది అబ్బాయి మొత్తం గాలి గాలి ఉంటడు ప్రియ
తెలుస్తున్నాయ్ చూస్తున్నాయ్ సినిమా
నువు నేను ప్రేమ ఏమో ఉంటది సినిమా పేరు
అ ఇందులో ఫస్ట్ వాడు జ్యోతికానే పెళ్లి చేసుకుంటడు అంటే సినిమా ఆ సినిమా మిడిల్ లోకి వచ్చినప్పుడు ఇగ వాడు ప్చ్ అంటే డైరీ దొరికిది వాడిది ఆమెకి ఆ
దొరకని ఆమెకు తెలుస్తది అలా అవును
మళ్ళి తరావత అది పిచ్చి పిచ్చిగయి
ఊ మీరే మీరు చూసారా మీరు చూసారా ఊ
టారు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ సరీ నార్మల్ గా మనకి రీల్స్లలో షార్ట్ అంటే షార్ట్ షార్ట్ గా వీడియోస్ వస్తాయి కదా
ఊ అవును మీనా మీనా పోనిలే
ఆ
నేను ఫోన్ లోనే చూసాను ఫోన్ లో చూసే రీల్స్ వస్తుంటే రీల్స్ వస్తుంటే చూసి రీల్స్ మా సె యూట్యూబ్ బ్లో గొడితే సినిమా వచ్చింది అట్ల యూసాను నేను ఒగ కొంచం ఆ ఇ రోజు కూర్చొని చూస్ చ నేను కూడా బాగా అనిపిచిది నాకు కూడా అంటే బు మంచిగుంటరు వాళ్ళు ఇద్దరు వైఫ్ అండ్ హస్ కొన్న అలా భార్యభర్తలు మంచిగా ఉంటారు వాళ్ళ పాప కూడా మంచిగా ఉం సరే
ఆ అవును సూస్న నేన్ కూడా ఆ సినిమా
ఊ ఒక్కొక్కలు అందరు బొండ్లి నేన్ కూడా వెళ్తనా చెస్ నుంచొండి మరి
హలో
ఇంకా
మధ్య రాట్లే మీ వాయిస్
వినిపిస్తుందా ఇప్పుడు
ఆ
పే చేయండి ఫోర్ థౌసండ్ ఫార్టీ రూపిస్ అందులో నేను డైరెక్ట్ పే చేయను ఆకాంక్ష ఒక నిమిషం ఉండండి
ఆ
చెప్పండి మీరు ఇంకా ఏం చేస్తనారు
వర్క్ ఏం రాలా ఇంట్లో
అవునవును పిల్లలు పడుకుంటే చేసుకుంటారు కదా ఫ్రీగంటే
ఆ
పిల్లలు పడుకుంటే వేసుకుంటారు ఫ్రీ గా అండి అంటన్నా
లేదు వాళ్ళు స్కూల్ కి ఎల్లోచిర్రా అంగన్ వాడికి వాళ్ళు టీవీ చూసుకుంటరు ఇగ అంటే వర్క్ ఇప్పుడు ఇగ ఇల్లు వుకడం ఒకటే ఉంది ఇల్లుకి స్నానాలు చేస్తే ఇగ ఎం లేదు
ఆ మీకు అంగన్వాడి దగ్గరేనాండి
ఇ మా పక్కన్నే
క మీకు అంగన్వాడీలో ఎగ్స్ ఇస్తారాండి
అంటే ఇప్పుడు ఇద్దరు పిల్లలు స్కూల్ కి వెళ్తున్నారుగా ఇవ్వరు అక్కడే వాళ్ళకు పెడతారు
ఇద్దరు ఒకే దగ్గర ఉంటరా
ఆ మొన్నటి దాకా సెలవలు కదా
మ్
అప్పుడు ఇచిర్రు పోయిన మంతియి మొత్తం ఇచ్చారు ఇద్దరియి కలిపి ఫిఫ్టీ వచ్చినాయి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్
మ్
గుర్తొచ్చింది
అవునా మా బాబు కూడా అంగన్వాడిలో తీసుకుందాం అన అంటే ఇవ్వట్లేరు ఏం లేదు అంటే ఇక్కడ లేదు ఫైవ్ టైమ్స్
ఇచ్చేస్తారి గా టూ మంత్స్ అప్పుడు హాలిడేస్
మ్ ఆ మా బాబు కూడా తీసుకుందాం అంటే ఆ వస్తనే వస్తలేదు
ఆ
మ్ చెప్పాలి
మొన్న మొన్నటి దంకా హాలిడేస్ మళ్ళీ ఊరిళ ఊర్లోకెళ్ళడం అన్ని పెళ్ళిలు అవి ఇవి అన్నీ ఉన్నాయి
మ్
అటు ఇటు తిరిగి వచ్చేసరికి ఎండలు అయితే ఈసారి మస్తు ఎండలు ఉన్నాయి
అవునండి వర్షాలు పడతలేవా?
పడుతున్నాయ్ అప్పుడప్పుడు కానీ మళ్ళీ పడ్డంక మళ్ళె ఎమ్మటనే కొంత ఎండొస్తుంది
అవును
ఏం తగ్గలే ఎండ చాలా ముస్తనే ఉంది
ఉమ్ మాసైడు ఇక్కడ వర్షాలు పడుతుంది ష మాకు ఇక్కడ వర్షాలు పడుతున్నాయ్
మాకిందకా మళ్ళీ నైట్ పడ్డది ఇందాక రెండు మూడింటి దా కూడా చల్లగానే ఉం ంది అంటే ఎండే రాలే అసలు ఇప్పుడు వస్తుంది ఎండ లైట్ గా
అవును అవును ఓటిపీ చెప్పండి మాకి ఇప్పుడు వరకు వానలే పడుతుంది అంటే మొన్నటి వరకు ఎండలు కొట్టినయ్ ఇప్పుడు వా వానలు పడుతుంది అంటే అంటే బానే ఎండగొట్టింది ఇక్కడ కూడా కానీ వర్షాలు ఇప్పుడు ఇప్పుడు అంటే ఎండ కొట్టింది కానీ ఇప్పుడు ఇప్పుడే ఒకటి నైట్ కూడా పడింది వర్షం
ఆహా
ఉమ్
ఈడ కూడా అంతే నైట్ పడ్డది ఇక పొద్దున లేచేసరికే మొత్తం అంతా రోడ్లన్నీ తడి తడి అన్నీ అ ఇగో పొద్దొనుంచి ఎండోరాలే ఇప్పుడు స్టార్ట్ అయితుంది.
ఊమ్ సరి ఆ ఇం ఇంకో ఓకే అండి ఏం లేదండి వర్క్ లో ఉన్నాను ఇక్కడ
అవునా
పెడుతుంది కొంచెం పన్లో ఉన్నాను సడన్ గా ఒక కస్టమర్ వచ్చాడు చెంగా గల చూస్తున్నాడు అదే ఉన్నా మీకే ఉం అజవాకు సార్ ఎక్కువస్తాయ్ ఆ వినిపిస్తుందండి
అంత చిన్నగా ఎందుకు మాట్లాడుతున్నా?
ఇక్కడ ఆఫీస్ లో కొంచెం కస్టమర్ వచ్చారు అందుకే మెల్లగా మాట్లాడుతు ఉమ్
అదే కాని అసలు వినిపించట్లే
ఇంకో ఫైవ్ హండ్రెడ్ పే చెయ్యండి అవ్వట్లేదు ఊహు మీ మీ మీరు ఇంట్రెస్ట్ కట్టలేదు త్రీ మంత్స్ ని అందుకే ప్రాసెసింగ్ ఫ్రీ చార్జెస్ అది ఇంకా ఫైవ్ హండ్రెడ్ కట్టాలి ఇంకా అండి మరి ఇంకా బాగానే ఎండలు కొడుతున్నాయ్ అక్కడ
ఆ ఏం వర్క్ చేస్
కొంచెం ఇక్కడ పక్కన చేస్తాన ఆఫీ ఇకా అండి మీ మీ భర్త ఉద్యోగానికి వెళ్ళారా?
ఆ
ఉం నెంబర్ చెప్పాల ఫోన్పే లో వేస్తారా ఫోన్పే లో ఏపి ఆయన ఫోన్ పే లో చేపి ఇంకా అండి మరి తిన్నారా అందరు మంచిగున్నార పెద్ధి గా సినిమా చూసి నేను ఆ సినిమా చూసి దాన్ని దాని గురించి సెర్చ్ చేసి మరీ చూసినా ఈ రోజు మంచిగా అనిపించింది ఒక గంట సేపు కూర్చొని చూసి సరే అండి మరి ఉంటాను ఆ
హలో